బావున్నారా అండి
బాగున్నాం మీరు బాగున్నారా సార్
హు బాగున్న
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే సెకండ్ షో కి ఏ మూవీకి వెళ్దామని ఆలోచిస్తున్నాం
అవునా
మూవిష్ కి వెళ్దామా ఇప్పుడు సెకండ్ షోకి వెళ్తానండి
హా హా ఏ మూవీ కి వెళ్తున్నారు
హు చూద్దాం మొన్న ఈ దురంధర్ టూ అనేది కొత్తగా వచ్చింది.
ఏం సినిమా
దూరందర్ టూ
అవునా
ఫరమే న్న ఫ్రీగా ఉన్నారా ఉ
లేం మీరు వెళ్ళి చూడ చూసిరండి
హు
మీరు వేళ్ళి చూసి రండి అంటున్న
హు
బాగుంది టనా హీరో ఎవరు
బాలీవుడ్ అండి బాలీవుడ్ మూవీ అది
హ్మ్ అవునా
ఇంకా మీరు ఈ మధ్యకాలంలో ఏం మూవీస్ చూసారు
ఏ మన వాళ సి వళ శంకర్ ప్రసాద్ స చష ఇ మూవీస్ కేలడానికి ఇ కుదరట్లేదు ఇప్పుడు ఈ మధ్య మాకు ఏ ఎక్కువ ఫోన్నే
ఏ మూవీ స్టూల్స్ అని వస్తుంది ఆ మూవీ దాకానే చూస్తున్నా
ఉమ్
మీరు మొబైల్ లో చూడతారా
మొబైల్ లో నుండి నేను ఎకువ థియేటర్స్కి వెళ్తా లేదా ల్యాప్టాప్ లో చూస్తాను
అ లాప్టాప్స్
ఉమ్
ఏ మొబైల్ చూడాలంటే పట్టుకొని చూడాలి కదా మొబైల్
ఉమ్
మోబైల్ తో చూడబుద్డికాదు కదా
ఉమ్
తిన్నారా సార్
ఉమ్ తిన్నానండి
నని వెళ్ళారా వెళ్తారా మూవీకి
ఏంటి
తిని వెళ్తరా మూవీ
ఉమ్ ఉమ్ క్ సిక్స్ దాట్లో ఆ టైం కల్లా వెళ్తాచ్చుడి
మీరెందుకు మూవీస్ కి రావడానికి ఇష్టపడట్లా ఏళ్ళుచు కదా క్యాజువల్ ఎలాొచ్చ కదా టూ అండ్ హాఫ్ అవర్స్ ఏ కదా
అదా అలా ఆయనకి సౌండ్ వాదు కదా చిన్న వా కదా అని ప్ర
ఉమ్
సినిమాలు సినిమాలకి తకునే పోతున్నా అన ప్రద్ద తెలుస్తన్నాం కాబట్టి
ఉమ్ మరి మీకు ఇష్టమైన హీరో ఎవరు బాగా నచ్చిన మూవీస్ చూస్తారు
హీరోనా ప్రభాస్
ఎందుకని అందరు ఎక్కువగా ప్రభాస్ని ఇష్టపడుతున్నారు
ఏ ఇష్టంమేనయ్యా
అంటే ఏంటి ఆయనలో ఉన్న క్వాలిటీ ఏంటి ఆయనలో ఉన్న స్పెషల్ ఏంటి
హైట్ టు పర్సనాలిటీ బాగుంటది అలాయిచ్చ
మ్మ్
ఆ అప్పుడు బాధ వేసేది మస్త్ మీక ఎవరి ఇష్టం
మ రామ్ చరణ్ అంటే ఇష్టం అండి ఇప్పుడు
ఆహా ఇంక తనది వస్తుంది ఆ మూవీ
ఏ మూవీ
ఏదో మాగాధీర వస్తుందంట
మగధీరానా
అంటే మనం రిజీవ్ చేస్తాారా అనే రిలీీవ్ చేస్తాడు అంట
రీ రిలీస్ ఆ
ఆ
ఆ
నాగదిగ రారు సోడు
మ్మ్
రావుడ ఇంకా అన్నీ వస్తాన్నా అట
మ్మ్
అ
ఎందుకే ఈ మధ్యన అందరుూ రీ రిలీజ్ ప్రీ వెడ్డింగ్ షూట్లు అనేది క్ పోస్ట్ చేయట రీ రిలీజ్ ఎందుకండి దాని మీద అంటే ఇన్కమ్ జనరేట్ చేయడంం కోసం దేని పర్పస్ అంటారు అట్లా
ఏమో అండి మాకు కూడా తెలియదు మరి
మ్మ్
ఇప్పుడు మూన్న ఉగాదికి వచ్చింది పవన్ కళ్యాణ్ చూసారా మరి
ఉగాది పచ్చట
ఉగా ఉగాది పండుగ రోజు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది ఏదో మూవీ ఉండే
ఏ మూవీ కొత్త మూవీ రిలీజ్
మ్మ్
ఆఓహ
మూవీ ఉండే పేరు తెలియదు మ్మ్ ఆరోజ రిలీజ్ అయింది అ రోజు మ్మ్ మానంది పవన్ కళ్యాణ్ స్త్ర్రీగా శ్రీగాణ
మీరు చూసారా
ఆ చూడలే తమ్ముడు వాళ్ళంటే
మ్మ్
అదే
ఏంటంటే మూవీ క్లైమాక్స్ ఏంటంటే అసలు
నువ్వు నన్ను అడగలే గాని పండగ రోజు అడగలే ఇగ ఉమ్ పండగ రోజు పొద్దున్నే పోయిండు లెవెన్ కెళ్ళి ట్వెల్ టు త్రీ కో వచ్చిండు
ఉమ్
వెళ్లిన రోజే ఆయన ఇంటికి పోతడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తమ్మడానికి పోతడు ఫ్యాన్స్ కూడా బాగానే ఉంటారు పవన్ కళ్యాణ్ కూడా కదా
ఉమ్ బానే ఉన్నారండి
ఉమ్ నిప్పు రామ్ చరణ్ రామ్ చరణా ఏం మూవీ ఇష్టం
రామ్ చరణా నాకు చిరుత ఇష్టం అండి ఎక్కువ ఆయన ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ
అ ఉమ్ బానే ఉంటది చిరుత కూడా
ఉమ్
ఇప్పుడేదో మూవీ కొత్తది వస్తుందనే
ఎవరిది రామ్ చరణ్ దా
ఉమ్
ఉమ్ ఇంకా అది ఏది తెలిదండి మరి
అంటే సాంగ్స్ వస్తాయి గదా చూస్తా
ఉమ్ ఆ వాళ్ళ డాడీ కూడా మొన్న ఈ మధ్యన కొత్త మూవీ తీసిండుగా
ఉమ్ చరణ్ ది
ఉమ్
మనవర శివశంకర్ ప్రసాద్
ఉమ్
మనం ఇంక బాగుంటది సంక్రాంతికి వస్తున్నాం కూడా బాగుంటది
ఉమ్ ఉమ్
మీకు హీరోయిన్ ఎవరు ఇష్టం
ఆ
హీరోయిన్ ఎవరిష్టం హీరోయిన్ ఉమ్
హీరోయిన్ నాకూ బాగా ఇష్టం అప్పట్లో సమంత అంటే బాగా ఇష్టం అండి సమంత
ఆహా పెళ్లి అయింది అనుకుంట సమంతకి
ఉమ్ అవును సెకండ్ మ్యారేజ్ అండి
ఉమ్ సెకెండ్ మ్యారేజ్
ఉమ్
అడా నా కా పచ
అదిలు ఎందుకని ఆ పాపా ఇష్టం
అేవా అ పడు చిన్న ప గ
ఆ
ఇప్పుడే వర మీ రతేనే కానీ ఏదో ఏదోకటో
ఆ
మనిషికి అనేది ఎవరో ఒక ఫేవరెట్ అని ఉంటది
మ్
మ్ మీకు సమానత ఇష్టం
మ్ సమంత అంటే ఎక్కువ ఇష్టం లే నాకి
మ్ మ్ హు అవునా మ విస్
ఏంటండి
మోవీస్ చేస్థాంది తన కూడా బానే తీస్తుంది అంటున్నా
మ్
మన విజయ్ దేవరకొండకు రష్మిక మధనగా మ్యారేజ్ అయింది కదండి
మ్ మ్ అవును
అ రెండు మూడు చేస్తారు
ఎప్పుడు ఎవరువరు తీసింది
విజయ దేవరకొండ అ అండ్ వీరు రష్మిక మందన
మ్
సమాధి, డియర్ కామ్రెంట్, మళ్ళీ గీత గోవిందం మూవీ తీసార్.
ఉమ్
ఇంగ అట్టా ఇద్దరులవ్ అట్టన్నా హ్యాండల్ చేసుకున్నారు
హుం
అ వాళ్ళ మూవీస్ కూడా బాగానే ఉంటాయి సెంథిల్ చూస్తారా మీరు
ఏంటండి
సీరియల్
సీరియల్స్ హా
ఆ
సీరియల్స్ అసలు నేను మూవీస్ కన్నా కానీ సీరియల్స్ ఎక్కువ చూస్తా తెలుసా
ఆహా అవునా ఏ మూవీస్ ఏం సీరాలు చూస్తారు
సిక్స్ టు నైన్ వరకు చూస్తా నేను
ఉహ్
ఆ
ఏమిటీవి ఈటీవా చెంటీవా మా టీవా అే చెప్పు
మొత్తం మిక్స్ కొడతంది
హ హ
మా మదర్తో పాటు మిక్స్ కొడతా వన్ అవర్ అది వన్ అవర్ ఇది వన్ ఇది
ఏమి ఫీలింగ్కాకుండా చూస్తా
హ్మ్
ఏది ఫీల్‌ కాకుండా చూస్తాన్నా
వన్ అవర్ అయిపోయింది కుర్చోని ఒక వన్ అవర్ అయె కిచెన్ లో
మా టీవీలో వచ్చేసి సెవెన్ టు ఎయిట్ వరకు చూస్తండి
సెవెన్ టూ ఎయిట్
సెవెన్ టు ఎయిట్ వన్ అవరు ఈటీవీ వచ్చేసి ఎయిట్ టు నైను
మ్మ్
జీ తెలుగు వచ్చేసి నైన్ టు టెన్
ఆహా టెన్ వరకు సీరియలే చూతారా మీరు
అప్ టూ టెన్ వరకు చూస్తాను మా మదర్‌ జూసే తన్‌తో పాటు చూస్తాం
మీ సిస్టర్స్రా జూడ్రా
హ్మ్ నా చూడ్రండి వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు మ్య వాళ్ళు మ్యారీడ్ అండి అప్పుడున్నారు
అవ్ను
ఓకే ఓకే అండి ఉంటాంమ
ఆ ఓకే